హలో
హాయ బావునవ్
ఆ బాగున్నావు నువ్వెలా ఉన్నావు
సూపర్ ఉన్నా మొత్తం ఫోండ్లు చేయడమే బంద్ చెస్ న్నవ్ కదా
అమ్లేదు కొంచెం బిజీ అంతే
అవునాా ఎందుకు ఎమ్ బిజీ అంతాగణం చా పి
ఏ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకి లేట్ అవుతుంది అలావియ బిజ బిజ
అవునా వీకెండ్ ప్లాన్స్ ఏంటి మరి ఉర్కేన్ నువ్వు ఎట్లా ఆఫీస్ క వెళ్తావు కదా అనేసి
అబ్బా
ఉమ్ వీకెండ్స్ లో ప్లాన్స్ ఎంటి మరి
ప్లాన్స్ ఏం లేవు షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా కొన్ని డ్రెస్సెస్ కొనాలి
అవునా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావ్ మరి ఇంటికి యంల్ని కా లోకల్ మార్కెట్ కి
లోకలే
అవునా
హు ఇంకా డిసైడ్ చేయలేదు మళ్ళీ బ్రాండ్స్ ఉంటాయి కదా కొన్ని ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి
హు అవును అవును లోగల్ మా లో బార్గనింగ్ చేసి చీట్గా కొనొచ్చు కదా
చెర్లి లాస్ట్ టైమ్ నేను మార్కెట్ లో ఒక జాకెట్ కొన్నాను షాప్ ఓనర్ టూ థౌజండ్ రూపీస్ అన్నాడు
అవునా అప్పుడు ఎంతకి కొన్నావు ఎప్పుడు ఇంతకి కొన్నావు
ఆ బార్గెన్ చేసి చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కి కొన్నాను
వావ్ అది చాలా గుడ్డే కదా
హు మ్ బార్గెనింగ్ చేసా చాలా మని సేవ్ అవుతాయి కదా
అవును నువ్వు మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ చేస్తావా లేక స్టోర్ కి విజిట్ అవుతావ
ఓ ఆన్లైన్ షాపింగ్ కన్వీనియంట్ ఉంటది కదా మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కానీ సంటైమ్స్ ఆ సైజ్ ప్రాబ్లం వస్తది
హా అవును హు సేమ్ ప్రాబ్లమ్ నాకు కూడా షర్ట్ ఆర్డర్ చేశాను ఒకసారి సైజ్ స్మాల్ వచ్చింది
అవునా మరి రిటన్ చేసావా
ఆ రిటర్న్ చేశాను కానీ టైం కొంచెం ఎక్కువ పట్టింది రి యా
అవును నువ్వు ఎక్కువ ఏం ప్రిఫేర్ చేస్తావు ఆన్లైన్ షాపింగ
ఆ ఎక్కువ నేను ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేసా ఏ ఇప్పుడు ఉగాది నిన్న సడెన్సా నిన్నవో ఫంక్షన్ కి వస్తే అప్పుడు మంచి ం లోకల్లో ఉన్న మార్కెట్కి వెళ్ళి తీసుకుంటా
అవును అవునా స్టోర్ లో షాపింగ్ చేస్తే ఇమిడియట్ గా ట్రై చేసి కొనొచ్చు
హు కరెక్ట్ నాకు ట్రయల్ రూమ్ లో ట్రై చేసుకోవడం ఇష్టం నీకు కూడా ఇష్టమా
ఆ ట్ల కొంచెం పర్ఫెక్ట్ గా కనపడుతది కదా ఆన్లైన్ షాపింగ్ గంటే మని
ఆ
ఇంకా షాపింగ్ వెళ్ళినప్పుడు నేను ఫ్రెండ్స్ ని కూడా తీసుకు వెళ్తా
ఎందుకు ఫ్రెండ్స్
ఆ వాళ్ళ ఒపీనియన్ యూస్ఫుల్ ఉంటాది కదా ఏ డ్రెస్ బాగుంటదో చెప్తారో ఎలా ఉంటదో చెప్తారు కదా
కరెక్టే కాని ఫ్రెండ్స్ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా
ఆ అవును ఇంకా ఫెస్టివల్ టైమ్ లో షాపింగ్ చాలా ఫన్ గా ఉంటది కదా
ఆ ఏం ఎస్పెషలీ దివాళి, సంక్రాంతి సేల్స్ ఉగాది
ఉ అవును డిస్కౌంట్ చాలా ఉ టాయి ఇవి దివాళీ, సంక్రాంతికి
ఆ అవును ఆశా ఫేషల్ సేల్ లో నేను షూస్ కొన్నాను
అవునా బ్రాంచ్ షూసా
ఆ అవును ఒరిజినల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ రూపీస్ సేల్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది నాకు
అవునా నైస్ దేన్ నేను కూడా షూస్ కొనా అని ప్లాన్ చేస్తున్నా
అవునా స్పోర్ట్ షూసా లేకా క్యాజువల్ షూసా ఏలాంటివి కొంటావు
స్పోర్ట్స్ పో
ఇ
అంటున్నా రన్నింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అందు కోసం స్పోర్ట్స్ షూస్
ప్జ్ గ్రేట్ ఐడియా హెల్త్ కి కూడా మంచిది కదా
ఆ అవును ఇంకా షాపింగ్కిి వెళ్ళినప్పుడు బడ్జెట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్
ఆ అవును ఆ లేకపోతే అన్నది థింగ్స్ ఏ కొనే సంగా అది మనకి చాలా ఎక్కువ ఖర్చులు పెట్టడం ఇష్టంగా
అవునుక్క లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే పెట్టారు దానికి
లిస్ట్ లో ఏమి ఇంక్లూడ్ చేస్తావు మరి
ఆ క్లాత్స్ షూస్ అలాంటివి
ఆహా
ఇంకా ఆశే సరేష్
యాస శిరీష్ అంటే ఏంటి
అంటే వాచ్ బెల్ట్ సన్ గ్లాసెస్ ఉంటాయి కదా అలాంటివి
ఓ నైస్ అరే యూస్ చేస్తావా సన్ గ్లాసెస్ ప్లేస్
ఆ యూసేస్తా బయటికి వెళ్ళినప్పుడు
అ హ షోపింగ్లా బాల్ చాలా యూస్ చేస్తా నేను కూడా కనీసం టైమ్స్ షుట్ లో యూస్ చేస్తా ఆ షాపింగ్ లో నాకు బ్యాగ్స్ కూడా చాలా ఇష్టం
అవునా షాపింగ్ లో బ నాకు కూడా చాలా ఇష్టం బ్యాగ్స్ అంటే
అవునా బ్యాగ్ ప్యాక్ అల హ్యాండ్ బ్యాగ్స్ ఆ
బ్యాక్ ప్యాక్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను
అవునా ఎందుకు ట్రావెల్ కి యూస్ ఫుల్ ఉంటుంది అనా
మంచిగా కంఫర్ట్ గా ఉంటుంది కదా అందుకోసం
ఫుడ్ షాపింగ్ గురించి ఏమనుకుంటున్నా
ఫుడ్ షాపింగ్ అంటే సూపర్ మార్కెట్ లో షాపింగ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటంది కదా ఒంసర షాపింగ్
ఆ ఎక్కువ అయితే స్నాక్ ఎయిచ్చేయండి బాగుంటాది కదా
ఆ అవును చిప్స్ చాక్లెట్ చూస్ ఉంటే కొనాల అనిపిస్తంది అక్కడ
హెల్దీ ఫుడ్ కొనడం కూడా ఇంపార్టెంటే కదా
ఆ అవును ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఫ్రెష్గా కొనాలి
విలేజ్ మార్కట్ లోవేజీటేబుల్ విలేజ్ మార్కెట్ లో వెజిటేబుల్ చాలా ఫ్రిష్ ఉంటాయి
కారక్ టన్ ప్రైజెస్ కూడా రెస్పాన్స్బుల్ గా ఉంటాయి ఎందుకంటే అక్కడే వాళ్ళు చేసి పండిస్తారు కదా
సిటీ సూపర్ మార్కెట్స్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ కదా
ఆ బట్ క్వాలిటీ అండ్ ప్యాకేజింగ్ బాగుంటది
ఆ అవును కానీ షాపింగ్ అప్పుడు టైం పాస్ ఎలా అవుతుందో తెలియదు
అవును అవర్స్ పాస్ అవుతది చాలా గంటలు గంటలు అయితది
అంతా షాపింగ్ చేసి లాస్ట్ కి మనం బిల్ చూస్తే షాక్ అవుతాం కదా
అవును ఎసార్లీ చూస్తా ఏమను
అప్పుడు అప్పుడు అన్ని పిస్తయమంటారా మనం ఇంత బిల్ చేసామా ఇంతసేపు తిరిగి తిరిగి అనేసి కదా
ఉ అవును
హు ఆవును ఎంత తెను షాపింగ్ చేసావ్ మోస్ట్లీ
పడుతుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్
మనం అలిసి మోస్ట్లీ మనం ఏసీకి ఇవి తరానికి మ్యాక్సి ఇంకా ఎంత అంటే చాక్లెట్స్ తరనికి మాత్రమే ఎక్కువసేపు తిరుగుతూ ఉంటాం కదా
అవును దానికే చాలా టైం పడుతుంది
ఆ ఫస్ట్ మన టైం పాస్ చేసినాక లాస్ట్ కి ఏ దో ఒకటి కొనేసి వస్త చో ఉంటాం అందరూ కొంతమంది చూ ఉంటూ చిన్న పిల్లలతో ఆడుకుంటూ హ అంటే నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా నువ్వు ఎప్పుడైనా చేసావా అట్లా
ఏంటి
అంటే ఎవరన్నా చిన్న పిల్లలు కాగాని మాళ్ళ అయితే
ఆ కలిస్తస్తారు అదా చిన్న వేరే వేర వాళ్ళు క్యూడ్ ఉంటారు వాళ్ళ చేసి అ ఇంకా మనం సెలెక్షన్ చేసుకుొని ప్రైజింగ్ బార్గెనింగ్ చేసే వారికి ఫుల్ టైం పడుతుంది
ఆ అసలు బాగానికి చాలా టైం అయితది
అ
అసల్ ఆల్ ఇవ్వనే ఇవ్వరు మనం బార్గెనింగ్ తీస్కుంటూ, చేస్కుంటూ, చేస్కుంటూ ఉంటే లాస్ట్కి అప్పుడు మేం ఎళ్తున్నాం అనే టైంకి అప్పుడు ఇస్తారు వాళ్ళు రండి మేడం తీసుకోండి వ జీ అనేేషి
ఆహో
అవు నేనుఒక హ్యాపీనెస్ అంతే ఇ బార్గెనింగ్ చేసినామాో వాళ్ళు మనకి ఇచ్చినారా అనేసి
మనకి ఇంకా వేరే దానికి యూజ్ అవుతాయి కాబట్టి
అంతే ఇక అందుకే కొంచెం మనం కూడా బగనింగ్ చేస్తూ ఉంటాం ఆ షో సే ఎలా తీసుకున్నావు్ షూ తీసుకున్నావు్ అన్నవుగా
ఏంటి
ఆ షూస్ తీసుకున్నా అన్నావు కదా
ఆ
ఏం కలర్ అంటే స్పోర్ట్సే కదా నువ్వు తీస్కుంది.
స్పోర్ట్సే లైట్ పింక్ కలర్ తీస్కున్న
హ్ ఒక్కదాన్వే ఎళ్తున్నవా డైలీ వాకింగ్కి, జాగింగ్కి
ఆ ఒక్కదాన్నే వెళ్త
మ్ ఏ టైమ్కి యెల్తవ్
ఆ నైన్ టెన్కి అట్ల వెళ్త ఇంకా మరి
చెప్పాలి మరి ఇంకా నెక్స్ట్ వీకెండ్ మనం కలిసి షాపింగ్కి వెళ్దామా మరి
ఆ వెళ్దాం ఏముంది. ఎక్కడికి వెళ్దాం
ఇక్కడ ఏ మన లోకల్లో వెళ్దాం ఇంకా మూవీ కూడా ప్లాన్ చేసుకుందాం మూవీకెల్డాం న్యూ మూవీస్ వస్తున్నాయి కదా
ఆ అవే ప్లాన్ చేద్దాం అట్లనే మధ్యల తినడానికి గుడా వెళ్దాం
ఆ రెస్టారెంట్ కెళ్ళేసి తినేసి కొంచెం అట్ల టై టైమ్ స్పెండ్ చేసి చేసి
మరి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దామా ఆ ఫ్రీగనే
హ్ ఓకే ప్లాన్ చేద్దాం నేన్ ప్లాన్ చేసి నీకు కాల్ చేస్తా
ఆ సరే మరి ప్లాన్ చేసి కాల్ చెయి
హ్ సరే మ
ఉమ్ సరే బాయ్ నా బయ్